హలో హాయ్ యండి హలో
హలో మేడం
బాగున్నరాండి
బాగున్నా మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి తిన్నారా
ఆ ఉడి ఇప్పుడే జస్ట్ ఇప్పుడె అయిపోంది మేడం మీది
మాది నా నైన్ కే అయిపోయిందండి ఎందుకండి అంత లే తుందివాల
కొంచెం బయట వర్క్ ఉండే మేడం బయట వర్క్ చూసుకొనెచ్చ వరకి ఈ టైమ్ మేడం మళ
అవునా ఏంటిది ఈ రోజు స్పెషల్
ఈ రోజు స్పెషల్ అంటూ ఏం లేదు మేడం జస్ట్ ఓన్లీ సాంబార్
ఆ మాన్నయ్య ఇవాళ న్ ఒక డిఫరెంటగా వెరైటీ చేసారండి.
ఎంటి మేడం
మ్ మా అన్నయ్య ఒక డిఫరెంట్ వెరైటీ చేసాడు. మాన్నయ్యా ఎగ్రైస్ టైప్ లో ఒక డి ఫరెంట్ వెరైటీ చేసారండి
అహా అంటే ఏంటది
ఆ ఎగ్ ఏమో ఏం చేసిండో తేలిదు గాని బాగుంది తినేసా
అ హా అది ఎలా చేస్తాండు మీ బ్రదర్
ఏమో అండి నేను చూడలేదు యాక్చువల్ గా
ఆహ మీ బ్రదర్ కుక్ చేసారు మీరు తిన్నరంతే అడగలేద మీ బ్రదర్ ని ఏం చేస్తారు అది ఇది అని
ఏమో అండి అడగలేదు నిను
ఆకలి ఆకలి మీద ఉన్నారు తినేసారా
ఆ అంతే అండి ఇంకా ఆకలివుతుంది ఆ టైంకి ఏదో బాగా కుక్ సైడ్ కన్
ఓకే ఓకే మేడం మ్ రేపొస్తున్నారు గా మీరు
ఏం లేదండి ఇంకా తిన్నాను కొంచెం ఫ్రైడ్ రైస్ లో తినేసి ఇలా పడుకున్నాను అంతే.
అచ్చ మీ ఫేవరేట్ కర్రీ ఏంటి మేడం మీది
నాది ఫెవరెట్ కర్రీ ఒచ్చేసేసి ఆ త్రన్ ఫ్రేయ్ అండి
ఆ ఏంటి మే
ప్రౌన్ ఫ్రేయ్
ఫ్రేయ్య్య
ఆ ప్రాన్ కర్రీ ఫౌన్ ఫ్రై చేస్తారు కదా ఆ అద్
ఏందీ మేడం పెద్దయ
హ పెద్దండి పెద్దాయంటేనే ఇష్టం నాకు ఆ నినే ప్ ప్పుడు ట్రై చేయలేదండి మీరు ట్రై చేసారా
బిర్యానీ అంటే నాకు చిన్నగా ఐడియా వచ్చింది మేడం చిన్నయ్ చాలా బాగుంటయ్ తెల్సా
లేదండి
అది మనం ఇప్పుడు మీరు కోడుగట్ల దాన్ని ఏమంటారు కోడిగుడ్ల కొసల్ ఉంటాయ్ గా మేడం సేమ్ అదే టైప్లా చిన్న ఎమ్ పులుసు పెట్టుకుంటే సూపర్ ఉంటై మేడం మ్ అసలు పెద్దయ్ కూడా అంతగానం పనికి రావు దాంతో పోల్చుకుంటే
మ్ ఏమో అండి నాకు అంత అంటే చిన్నయంటే కేరియర్ అదా ఒకే బాగ్
ట్రై చేయాలె మేడం మస్తుటాయ్ మేడం మీరు ఆ ఫ్రాన్స్ మీరు చేస్తారా పెద్దయ్
ఆ
ఆ ఇప్పుడు అవి వండడా మీ కొచ్చ లేపోతే
లేద్ లెద్ నాకు రాదండి మా మమ్మీ కుక్ చేస్తాది
పెద్దయ్ బదులు చిన్నగ తీసుకోండి మేడం
అ మీకు కుక్ చడి రాదండి నీకు వచా అని అడుగుతున్నా
వెళ లేరు నా మజా చేస్తారు మ మదర్ చేస్తనండి బాగుంటారు చెన్నై సూపర్ అంటే మేడ
మవునా
ఇప్పుడు ఎప్పుడు మీరు పెద్దవి అంటున్నారు కదా టైగర్ టైగర్ కదా టైగర్ టైగర్
ఓకే సస్ ఆ చెప్పండి అ
చెప్ప ట రయాలలే కదా మేడమ్
ఆ టైగర్ ప్రౌంస్
రైట్ రైట్ అ చిన్నవి మ ఉంటేమా అవి చిన్న ఒక రెండు కిలలు తీసుకొని టమాటా వేసుకుంటా సుగుర్ మ పె
హ
యారు కనుక ఇకిిన్నార అనిప ఇంకోస మీకు అవి పెద్దస్త మీకు గుతు అట్లా బాగుంటాయిట
ఆ
బాగుంటాయి మేడం చాలా బాగుంటాయి నాకు చా మా
చెడి
అదిలిసినా నా కొంచెం్జకుండే ఫ్రెండ్స్ కూడా అదే చెప్పాను అది కూడా వాలా సార్ ఫుల్ ఇద ఫుల్ అంటేల్ మస్ అయిపో
ఓకే
అవి కాగానీ ఇంకా షాపుల ఏముంటే ఇష్టం పొడిపలా దాన్నింట చందంవాల ఇరవైను అంటే మడం మావి కూడా బాగుంటాయి బా దంత కూూల్చ కలుపుకుొంట ఉంటాయి కద చూట్ ఉంటా
అంతేనా అంత
దాము ఉంటా కాది
మీరు బాధ చిన్న చేపలు
ఆమె
చిన్నచపలు అంటే బాగా ఇష్టపడేటట్టున్నారుగా
మదరు ఒక నాగు అప్పుడప్పుడు తినిపిస్తాను అన్నమాట అలో అంటే అప్పుడప్పుడు ఏంట కానీ ఆస్ మంచిగా ఉంటది కానీ ఇక నేను పైకి తిరనితాను జస్ట్ ఏదో ఒక రెండుంటే నా కలిపిసి నేనుంటా
అఓహ
సర ద మ
మే
ఎంనా
నేను మరిద నేను మారేడాడి మీరు అనుకుంది
ఏనాప్పంద
ఆ
ఆ న మారిడ మేడం
అదేద
ఆ
ఎంత మంది
హలో అదే ఎ
ఎంత మంది పిల్లలండి
నాకు వచ్చేసి ముగ్గురు వాన
మగ పిల్లలు ముగ్గురు పిల్లల ఉు
ఆ ముగ్గురు ముగ్గురు
ఎమ్ చస్తారు ఇప్పుడు పిల్లలు
ఒక ఒక అబ్బాయి వచ్చేసి నైన్త్ క్లాస్
అ
ఇంకో ఇంకోక మన అమ్మాయి వచ్చేసి సిక్స్త్ క్లాస్ అష్టో అబ్బాయి తర్వాత అమ్మాయి
అవునా
తర్వాత నెక్స్ట్ మళ్ళీ అబ్బాయి మడం అ
ఇకా మీ హాబీస్ ఏ టైమ్
ఆ
అంటే మీ హాబీస్ ఏంటా
నా హాబీస్ నా హాబీస్ ఏమింటది మేడం ఎప్పుడనా టీవలో క్రికెట్ అడతు మేడండియా మన ఇండియా ఆడుతయి కదా
అ
అప్పుడు ఆ క్రికెట్ చూసారు అ ఆ అప్పుడు నా క్రికెట్ ఇ మా పిల్లలతోనే వాళ్ళకు రెండు ష బం గుంచి ఉండ వాళ్ళు డి అంటే వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తారు అట్లా అవును మేడం మీ హ విషంటి మేడం
లిస్టింగ్ మ్యూజిక్
పటలు బాగాంటార
ఉ బాగా
ఇంకా
ఇంకా అంటే ఏవైనా గేమ్స్ కొత్త గేమ్స్ ఆడడా అంటే చాలా ఇష్టం అండి
ఆ ఆ
ఇంకా
అక్క ఎవ మేడం ఇరేజ్ పాలి
హ్మ్మ్ లైఫ్ అయిపోయింది పోగాలే రొటీన్ అయిపోయింది రోజులు లేవ్వడం
లేవడం అంత టిఫిన్ ఏదో వాటి ఇంట్లో వాళ్ళ అండి పెడత తిని మన పని మనం చేసుకుపోడం మీది ఎలా ఉంది లైఫ్
నాది సేమ్ అలానే
మీది కూడ సేమ్ అంతేన మేడం
మ్
మ్ హు మీ అబ్బాయి అల్లరి చేస్తాడ చిన్న పిల్లలు అంటున్నారు కదా
ఆడంటే పెద్దగా చిన్న పిల్లాడు అండి
చాలా ఇబ్బంది ఉంటాయి కదా మేడం పిల్లలతోటి చిన్న పిల్లలతోటి మ్ మీ అమ్మ అవన్నీ అనుభవించా వచ్చ మా చిన్న పిల్లల కష్టాలు వామ్మో చాలా డిస్ అంటే మేడం వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో లేస్తారో ఎప్పుడు లేస్తారో వాళ్ళకి ఎప్పుడు ఆకలి అయితదో వామ్మో ఫుల్ ఫుల్ అంటే ఫుల్ ఇబ్బందిలు ఉంటయ్ ఆళ్ళతోటి
అవును లేదు గాని నాకు సంవత్సరం నా కోసం మా ఫ్యామిలీ స పోర్టింగ్ ఉంటంది అండి అంత ఏం తెలియలేదు
మీద మీ అక్క ఉంటద అచ్చ మీరు మీరు అచ్చ మీరు అంటే మీ అక్క చెల్లెళ్ళు చాలా మంది ఎంత మంది మేడం మీరు
నేను మా అన్నయ మాచెల్లి
నువ్వు మీ అన్నయ్య మీ చెల్లి మ్ హు ఇంకా
అంతే అండి ఇంక
అదే మేడం అంతే
మేమ్ ముగ్గురమే అండి
మదర్ గిట్లా ఏమన్న
ఆ మా మమ్మీ మా
మొత్తం వాళ్ళ అంతా బా ఇష్టపడిఉంటార
ఆ మా అన్నయ్య మా అంటే ఆఫ్ ఆఫ్ ద కొద్ది రోజులు ఎగ్జామ్ ముందు మా అన్నయ్యే సపోర్ట్ చేసాడు నైట్ అయితే కొన్ని రోజులు మా చెల్లి ఇంకా ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులు మమ్మీ డాడీ యే
మొత్తం జేన్ సిస్టర్ అనుకుంటున్నారు అంత మీ ఫ్యామిలీ అంతా
హా జేన్ సిస్టర్ లాగ నున్ను చూసుకుంటున్నారు కాబట్టే నేను కొంచెం
మీ కోసం ఉండం గీయిచినట్టు ఉన్నారు ఇన్నీ రోజులు ఎవరు తగ్గరు
మా చెల్లి డ్రైవ్ చేసేస్తుంది మా వోళ్ళు అంద మాకు ఇగ పెద్ద పెద్ద పేరు
అచ్చ చ్చ ఓకే మేడం హెవ్ ఎ నైస్ డే ఓకే అండి ఓకే అండి బైట్